హలో
హలో హాయ్ అండి
హలో హాయ్ హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాను ఇప్పుడు నైట్ అయింది కదండి ఇప్పుడే తిన్
అవును డిన్నర్ అయిందా అండి ఆ
తిన్నామండి ఇప్పుడే ఇట్లా అన్నీ సదురుతాననండి తిన్న ప్లేట్లు అక్కడ బయట వేసేసి ఆ తర్వాత ఇట్లా పక్ క్కలు అన్ని దులుపుకుంటున్నాను
బెడ్ ప్రిపేర్ చేస్తున్నారా అండి
అవునండి ఎందుకంటే కొంచెం వాతావరణం బాగా చల్లగున్నదండి పొద్దుటి నుండి ఒకటె వర్షము చల్ల చల్లగున్నది ఇక చల్లగాతారు ప్యాన్లు వేస్తనే బాగా విపరీతమైన చలి పెడతాంది జ్వరము వచ్చినట్టయిందండి ఈరోజు ప్రానం అంతా
అవునా అండి
బ్లాంకెట్లు ఇలా కప్పుకోవడం జరుగుతుంది ఈ రోజ అయితే
ఆ ఉహు అంటే మార్నింగ్ నుంచి వర్షం పడుతుందా
మార్నింగ్ నుంచి వెళ్ళి తుప్పు తుప్పురు డల్లు డల్లు ఇట్లా పడతా ఉంది గంటకి ఒకసారి మూడు గంటలయితే ఇప్పురే పడ్డదండి పొద్దున పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఆరు అయ్యేదాకా ఒకటే వర్షం మాకు బట్టలు వాడడం లేదు న్నీ దండాలు లు ఇంట్లోనే కట్టుకొని ఆరేస్తుండా అయింది
ఆహా
మాకూడా అదేనండి పొద్దునుంచి వర్షము పడుతుంది చల్లగానే అయింది వాతావరణం ఇప్పుడే మేము కూడా డిన్నర్ చేసాము
ఒకే అండి
ఇగ రేపు సండే కదా అండి ఇక పిల్లలకు హాలిడే కదా ఇగ వాళ్ళు రోజు తుగానే పడుకుంటారు గానీ ఈరోజు కొంచెం ఇ లేటుగా పడుకుంటారు రేపు లేటుగా లేస్తాం అన్నట్టు టీవీ లో సినిమాలు పెట్టుకొని పాటలు పెట్టు ని చూస్తూ ఉన్నారన్నమాట
తొమ్మిది అయితుంది కదా మళ్ళీ పొద్దున లేవాలి పిల్లలంటే లేట్గా లేసినా సరిపోతుంది కానీ ఇంట్లో వర్క్ చేస్ తాం కాబట్టి ఇప్పుడు పని ఉంటది కదా వీళ్ళ
అవునవును అవునవునండి లే
గట్ట తరుమానం కాదు కదా
మా మనకు చెయాలి చెయ్యాలండి
ఇ అందుకని ఇగ కంలోకి నిద్ర వస్తుంది ఇ పడుకోవాలండి
అవునా మరి ఇప్పుడు కూడా నైట్ కూడా వర్షం పడుతుందా అండి
అ ఆహా నైట్ ఏం లేదు పడడం లేదు గాని కొంచెం బాగా చల్లగయి త గాలి వా విపరీతమైన ఫుల్లు ఫ్యాన్ ఎత్తే జల్లుమన్నది పానం నేను నిన్ననైతే ఈ వాతావరణం వెదర్ చూసినావ వాతావరణం మారినందుకు అద మాఫలాలను కట్టుకున్నానండి నైట్ లో బాగా లేదు పానం
అవునులే అంటే మొన్న దాంకా ఎండలు ఎండలు అన్నాం కదా ఒకటే రోజులా ఒక టై ఇటంతా చల్లగా అయింది కదా
ఏమో తెలియదు కానీప్పుడే ఒకటేసారి చేంజ్ అయ్యింది వాతావరణం మళ్ళీ ఇలా చల్లటి నీళ్ళు చేద్దా చేసి చేసి ఉన్నాము ఎండాకాలం మొత్తము ఈరోజు వేడిని పెట్టుకునే సరికి ఒళ్ళు భగ్గున మండుతాంది ఎందుకో ఒరే చర్వాత నొక్కేదే మ చిన్నొనికి స్కూల్‌కి పోంగా వేడి నీళ్ళు పెట్టిన వామ్మో నేను చెయ్యను చెయ్యను అంటాండు వేడి బగ్గుమంటంది వాతావరణం ఎందుకంటే చల్లటి నీళ్లు చేసి చేసి మూడు నాలుగు నెల్లు బట్టింది నా ప్రాణానికి ఈరోజు వర్షం ఉన్నది వాతావరణం చాలాగ ఉన్నాది ఈరోజు వేడి నీళ్ళు చెయ్యి జ్వరం వత్తది అని నేనని పెట్టినా చెయ్యడు చేస్తాలేడు అతను
అవునండి
గట్లా ఆయన పా అట్లా అనిపిచిందట ఈరోజు ఎందు
ఉమ్ ఆహ అంటే మీరు ఎండ కాలంలో చన్నీళ్ళు చేసారు కాబట్టి అట్లుందండి మేమేం వేనీళ్ళే చేస సాం కాబట్టి మాకు నార్మల్ గానే అట్లానే ఉంది కామన్‌గా ఇంకా
ఇంకేం చేస్తుంటారండి నైట్లో ఏమన్నా టైలరింగ్ చేస్తారా అండి ఏమన్నా పొద్దున్న దాకా విలుపడక కొందరు నైట్‌లో కూడా బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తా ఉంటారు అని చెప్తా ఉన్నారు
ఆ చేస్ చేస్తారు చేస్తారండి ఇప్పుడు ఏం లేదండి ఒక ప్పుడు చేసేది కానీ ఇప్పుడు ఏం లేదండి
అంటే గిరాకు లేకనా మరి ఎట్లా అన్నట్టు
లేదు లేదు నాకు కొంచెం ఆరోగ్యం బాలేకనే ఆ పనులు ఏం చేస్తాలేనండి ఉమ్
ఏమైంది మరి ఆరోగ్య ఏమి హెల్త్ బాలేదు అంటున్నారు ఏమైంది మీకు
అంటే కొంచెం అది మిషన్ కుట్టడం వల్ల పడడం లేదనమాట కాళ్ళల్లో బ్ల సర్క్యులేషన్ అవ్వట్లేదు సో దాని వల్ల ఫుట్ పడిపోతుంది అని అంటే మిషన్ బంద్ చేయాలని చెప్పి చె ప్పారు అన్నమాట డాక్టర్లు అదే సరేలే అని ఏం కాదులే అని కుట్టిన అలానే కుడితే ఈ మన రైట్ ఫూట్ అనేది పడిపోతుంది పేరాక్సీస్ వచ్చినట్టు దానికి స్పర్శ బ్లడ్ సర్క్యులేషన్ ఏది లేకుండా
ఏమో వాయిస్ అయితే మస్తు చిన్నగా ఇనబడుతుందండి మీది
అవునాండి అయితే ఫు ఫు మన మిషిన్ తొక్కడం వల్ల రైట్ లెగ్ ఫుట్ పడిపోతుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్ కాక అలానే ఉంటే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పిండ్రు అన్నమా ట ఇది వర కి కూడా అలానే చెప్తే నేను బంద్ చేయకుండా అట్టనే కుట్టినా కుడితే నాకు రైట్ సైడ్ అంతా స్పర్శ లేకుండా అయింది అది మళ్ళా వెళ్తే ని కి ఇదివరకే చెప్పినాం కదా అమ్మా నీకు మిషిన్ పడదు నీకు
తాడిపత్రికి రావా
మధ్యలో నరాలు ఇరుకుతున్నాయి సయాటిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ ఉంది అని చెప్పినా కూడా నువ్వు చేసుకుంటే నీ ఇష్టం అన్నట్టు వాళ్ళు చెప్పారు అప్పట్నుంచి కొంచెం మిషిన్‌కి దూరంగానే ఉంటాను అనమాట
అలానా
కూడాన్న ఏదన్నా చిన్న చిన్న ఏ అంతగాని కంటిన్యూస్ గా మాత్రం కుట్టలేను కుట్టినరోజు మాత్రం నా కాలు రైట్ సైడ్ నాకు చాలా ఇబ్బంది అవుతా ఉంటది
అలానా చాలా మంది పడట్లేదు బ్యాక్ పెయిన్స్ వస్తాన్నాయని చెప్తున్నారు
అవునవును ఇది వరకు నేను కూడా చేసినప్పుడు బాగానే చేసుకున్నానండి తర్వాతనే కొంచెం ఇబ్బంది అవ్వట్లే మందులు వాడి నంక చేద్దాం లేనట్టు అలానే చేశాగానీ ఇంకా చానా ఎక్కువ సివియర్ గా అవుతుంది అని చెప్పి అనేసరికి దాని బదులు ఇంకా వేరే ఏమన్నా చేసుకుందామ అన్నట్టు మరి నాకు అది బంద్ పెట్టాల్సి వచ్చిందండి లేకపోతే నాకు ఎవరనా చేయాల్సిన స్థితి వస్తే నాకు ఉన్నది నేను పిల్లలకు చేసుకోవాలి కదా అందుకని దాన్ని బంద్ పెట్టాను
అనైతే ఆరోగ్యం కానీ ఎక్కువ ఏమున్నది మరి నెత్తి ఖరాబ్ అయితే ఏం చేస్తావు మరి పోనీ ఏం చేద్దాం
అవునవునండి
అ
ఇక ఇప్పుడు నైటం అంటే ఏం చేయట్లేదు నార్మల్గా ఇగ కాసేపూ అట్లా పాటలు వినుకుంటా పిల్లలకి ఇగా ఎంతసేపు వాళ్ళకి ఫుడ్ పెట్టినాం కదా అదే చిన్న చిన్న పనులు నైటే చేసుకుంటే నైన్ థర్టీ వరకు అట్లా
మరి మీరు కొందరు ఉంటారట బోర్లు తెల్లవారితే స్కూల్ టైం అవుతుందని
ఆ నేను నైటే బొల్లు తోమి అన్ని కడిగి వంటగది అంత శుభ్రం చేసే పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ సెవెన్ వరకే నేను వంట చేయాలి పిల్లలకు పంపియాలి కాబట్టి పొద్దున్న మల్ల ఆ పనులు చేసుకుంటూ ఉంటే నాకు టైం సరి పోదని అన్ని నైటే చేసి పడుకుంటానండి మీరు అలా చేస్తారా అండి మరి
మేము అలా చేయనండి నైటు డిన్నర్ తెల్లవారుజా తెల్లారి నాక వుం చలు ముగ్గులు వేసీ తర్వాత కడిగేస్తాను బోళు
అవునా అండి
తర్వాత బ్రెషు తర్వాత ఇగ చాయ్ పెట్టుకొని తాగుతాము పిల్లలు
ఉ
వీళ్ళు లేటుగా లేస్తారు వాళ్ళు లేసే వరకు నీళ్లు వేడి చేయడం
ఉం
జరుగుతుంది తర్వాత అన్నం కర్రీలు ఏమైనా టిఫిన్లు చేస్తాన్ అంతేనండి
అవున ఇగా నాకు మార్నింగ్ లేవడమే వంట పని ఉంటది అండి అదే వంట చేసుకోవాలి కాబట్టి ఇగ నైట్
ఎందుకంటే మా అబ్బాయీ కొంచెం లేట్ గా అంటే దగ్గర ఉన్నదండి మాకు స్కూలు అంటే ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి తారు తీస్కస్తారు కాబట్టే నాకంత పొద్దున రడి చేయలీ అని ఏం లేదు ఎనిమిదినర అ ఇట్లా పవ్ధక్క తొమ్మిగంట్ల వర్క్ స్కూల్ ఉంటది
టైం ఉంటే నిదానంగా జెస్కోచండి కానీ నాకు షార్ప్ సెవన్కి బస్ అస్తది అందుకని నేను పొద్దన చేస్కోవాల్స్తుంది
అట్లా కాకుండా నాకు విలైతాదండి మేము ఇగ మావోలు దగ్గ దగ్గరనే టు త్రి టూ కిలోమీటర్స్ ఉంటది దగ్గరనే స్కూలు వాకింగ్ అయినా చేయచ్చు వాక్కు చేస్కొచ్చు మళ్ళీ బైక్ మీద పోవాలీ అనుకుంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువవట్టది
ఉహు
అట్నే ఇగ మేము లేట్గా లేస్తే ఏం కాదు మాదేముంది వంట ఒక అరగంట లో అయితది అన్నంకర్రి చేయచ్చు
ఉ
ఏడు గంటలకు పని అవుతుందండి కాకపోతే మెల్ళగా చేసుకుంటాం
అంతే కదండీ
ట్యూషన్ పోతారండి మీ పిల్లలు మరి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మళ్ళ ట్యూషన్ కూడా ఉన్నారా
ఆ లాస్ట్ ఇయర్ వెళ్ళారండి ఇంకా నేను ఈ ఇయర్ మాట్లాడలేదు అన్నమాట చూడాలే ఇంకొంచెం ఇంకా క్లాసులు స్టార్ట్ కాలే కదా అంటే స్టార్ట్ అయినాయి కొంచము చూద్దాం ఇంకొక నెల తర్వాత పంపిస్తే పంపిస్తానండి మీరు కూడా పంపిస్తారా మరి
పంపిస్తాను నేను కూడా పంపిస్తాను
ఇంక కొంచెం టైమ్ తీసుకుంటారా
టైం తీసుకోడంలేదు నిన్నటి నుండే వెళ్తున్నాడు బాబు
అవునా అండి మాకు లేదండి కొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే పాతమె ఎవరు లేరు చెప్పడానికి లేదు కొత్త వాళ్ళు ఎవర ఉన్నారా మంచిగా చెప్పేటోళ్ళు చూసుకోవాలి అట్లా చూసి మాట్లాడినంక పంపిస్తానండి ఓకే అండి థ్యాంక్యూ
స
హలో
హలో
కాలు ముగించండి అన్నదాన్ని
ఆ మాట్లాడ
ఆ క అద అదే చెప్ చెప్తున్నానండి చెప్తున్నాను మీకే ట్యూషన్స్ గురించి కదా అది ట్యూషన్స్ అవ్వట్లేదు అన్నమాట